నమస్కారమ అండి
నమస్కారం చ అండి చెప్పండి ఆ బాగానే ఉన్నామండి
ప్స్తున్నారండి
ఏం చేయట్లేదండిర్ చనన్నా
తిన్నారా
ఆ తిన్నావండి ఆ చేసామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి మేము కూడా
ఏం కూర్ చేసారండి
బందుంపా వంకాయ చేశానండి మీర మీరం చే స్తారండి
మ్యాంగోట దోసకా
దస్ దస్ ఏంటండి ఇకా ఉన్నారా మీరు
అ ఆ
న్నారా మీరు
ఆబాగా బాగానే ఉన్నామండి మీరు బాగున్నారా
బబ
మ పిల్లం
మా పాపా స్ అన తనిపించాను డుగుంటుందివట్లేదుంల్లా మార్పు ఒప్పుతున్నామండి
ఇంకేందండి సంగతులు చెప్పాలండి
ఆ
ఆహా బాగానే ఉన్నారండి ఇప్పుడే పొలం వెళ్ళొచ్చారు
ఉ పొలం పనులు చేసుకుంటున్నారా
అవునండి డి
ఏంటండి ఇంకా సంగతులు షో
చెప్పాలండి
ఉమ్
మీ హస్బెండ్ వెళ్లారండి
అండి
మీ హస్బెండ్ ఎలా
ఆ మా హస్బెండ్ వెళ్లారండి స్కూల్ బస్ కి వెళ్ళారు వన్ హాఫ్ డే కదండి స్కూల్స్ అందుకని పిల్లల్ని దింపడానికని వెళ్ళారు స్కూల్ బస్ కి ఇప్పుడు వస్తారండి భోజనానికి
హా
మీరందరుూ బోం చేసారా
ఆ చేసామండి ఇప్పుడే
తిన్నారా అండి
ఆ తిన్నారండి
బాగున్నారా ఉమ్ ఏంటండి సంగతులు మీ అక్క వాళ్ళ పిల్ల మీ అక్క వాళ్ళ పిల్లలు బాగున్నారా అండి స్కూల్ కి కెళ్తున్నారండి మీ అక్క వాళ్ళ పిల్లలు
ఆ వెళ్తున్నారండి
పోనీ లేండి బాగా చదువుకుంటే మంచిది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళి
స్కూల్కి పోకపోతే ఎండ ఎండలో ఆడతారండి
అవును ఎండ బలపడుతుందండి వేసవి కాలం ఎండలు వచ్చేసాయి అసలు ఉండలేక పోతున్నామండి నీడలో కూడా సరిగ్గా
అవునండి అవునండి గాలి గూడ లేదండి అ
ఇంకా ఏంటండి మీరు ఏముందండి ఏం లేదు ఆ ఏందండి కూర్చొని ఉన్నాము మా పాపని పడుకోబెడుతున్నాను మా పాప ఒకటే గోల చేస్తుందండి స్కూల్ నుంచి వచ్చింది హోం వర్క్ రాసుకుంది. ఈ ఓ బోన్ అన్నం పెట్టాను తినింది కొంచెం తినింది. స్కూల్లో పెడుతు అంటే స్కూల్లో బాక్స్ అలా అనే తీసుకొస్తుందండి స్కూల్లో అసలు తినట్లేదు. ఏం చేయాలో ఏమో అసలు బా అలానే తీసుకొచ్చేసింది ఇంటిక వచ్చిన తర్వాత తినిపించానండి కొంచెం తినింది. ఇంకా వద్దు వద్దు అని గోలా చేసింది, హోంవర్క్ రాసుకుంది. రాసుకొని ఆ అడు
ఆహా ఆహా రేపు స్కూల్ ఉందా అందుకే
రేపు లేదనుకుంటా అండి ఏదో ఫెస్టివల్ అంటే కదా రేపు లేదండి ట ఏంటండి ఇంకా ఏదో ఫెస్టివల్ అంటా అంటే అనుకుంట పాపకి ఏం తెలుసు గాని చెప్పలేదు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు.
హా అవునా
మాకు మెసేజ్ అయి పంపిస్తా ఉంటారు స్కూల్ తరపు నుంచి వస్తే సాయంత్రం లోప పంపిస్తారు. అండీ
ఆ మీ అమ్మగారా వాళ్ళు బాగున్నారండి. హా
కలా క చెప్పండి మీరే చెప్పాలండి ఇంకేండి
చెప్పాలండి ఇంకా పని చేసుకోవాలండి కాసేపు నిద్రపో పోయి పడుకోని కాసేపు పడు చేసుకోవాలండి ఇంట్లో పని.
తీకోండి కాసేపు బో చేసారు కదండి ఎండ తెగ పడుతుందండి ఏమన్నా పండ్లు అలాంటివి తింటే మం మంచిధి అనుకుంటానండి వేసవి కాలంలో బాగా ఎండలు ముదిరిపోతున్నాయండి
చెల్లచల్లగా ఏదో ఒకటి అ తింటే జ్యూసులు
అవునండి చల్లగాదన్న తింటే బాగుంటుందండి ఏమండి ఇంకా మీకు చెట్టుకి కాయలు ఉన్నాయి అనుకుంటాను కదండి జ్యూస్ చేసుకోండి బాగుంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి అనుకుంటానండి
ఆ ఉన్నాయండి
ఉ చల్లగా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగేసేయండి మీ అమ్మగారికి మీ నాన్నగారికి యితే అలానే ఇవ్వండి మీ నాన్నగారు తాగుతారు
ఆ చెస్తానండి ఇంకేం లేదండి చెప్పాలి స మేర
ఉ ఉందండి అన్నం తిన్నాం కూర్చున్నాం ఇ ఇకా మా హస్బెండ్ రాలేదు ఆయన వస్తే ఆయన కూడా భోజనం పెట్టేది అదే ఒక పన అయిపోతుంది ఎప్పుడుొస్తారు ఎప్పుడుొస్తారు ఏమో రాలేదండి ఇంకా అయన వస్తే చేస్తేస్తే అయి అపోతుంది పాప నేను అయితే
ఇలో పూలు పడు తున్నాయి అండి మల్లెపూలు
మా పూలు అంటే పడట్లేదండి పూలు సరిగ్గా రావడం లేదు ఏం చేయాలో నాకేం అర్ధం కావట్లేదు మా ఉన్నప్పుడు అయితే బాగా చేసింది చేదు పూలు చాలా వచ్చాయి వ టయానికి
రోజు నీళ్ళు పోస్తా ఉండండి
నీళ్లు పోస్తున్నానం ఎలా చేయాలో దానికి ఈ జేత్తా ఉంటారు కదా ఏదో ఒకటి అది ఎలా చేయాలో నాకైతే తెలీదు నేనైతే నీళ్ళుపోస్తున్నాను. దే ఏదో ఒకటి చెయ్యాలండి పూలు రావట్లేదు సరిగ్గా మా పాపకి స్కూల్ కి వెళ్తుంది కదా కొంచెం పెడదామన్నా కూడా పూలు ఉండట్లేదండి
ఆహా ఆహ్ నీళ్ళు పోస్ తా ఉంటే అయే పడతాయిలేండి
ఉ నీళ్ళు పోస్తున్నామండి నీళ్ళు పోయకపోతే ఎట్లా, మనకి నీరు భోజనం ఎలా అననో ఎలానో వాటికి కూడా అవే అలానే కదండి. కొద్దిగ నీళ్ళు పోస్ తా ఉంటే నీళ్లు తాగి పూలిస్తాయి మనకి
తే
ప్రకృతి బాగుంటే కదా మనం బాగుండేది చల్లటి గాలిస్తాయి. వాతావరణం కొంచెం చల్లబడుతు ఏం బాగుం అనిపితుంది వెచ్చటి ఆవిరి పడుతుందండి ఎండా బాగా
గుంఢీ
అంతే కదా
అ కేముందండి ఆంట్లుతో వాలి బాటిలు బ్రతకాలి అన్ని చేసుకోవాలండి
కాస్తపు రష్ట అదే ఉంటందండి పని మనకి ఇంకేం పని ఉంటాయండి తినడం పడుకోవడం చే పోవడం వం పోవడం ఇదే పనులు మన ప్రొటీన్స్ అదండి ఈ పనులు ఎవరు మార్తలేరు పనులకి ఆ డైలీ రొటీన్ పనులు కదా ఎవరు మార్చలేరు ఈ పనులు చేసుకుంటూ ఉంటాయి అవ్యవస్థ అనే ఉంటాయి పనులు
ఇకే మమ్మీ మావ గర ఆడు గల రండి
మా మావయ్య గారు ఎక్కడికో వెళ్ళారండి. అన్నం తిన్నారు. కాసేపు పడుకున్నారు ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలిదు మా ఆడబడి మా ఆడబడచు వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టున్నారండి.
ఆ మీ మావయ్య పనీకి వెళ్తారా అండి
నా మావయ్య పొలం పనులకి వెళ్తారండి పొలం పనులే మాది పల్లెటూరు అండి పల్లెటూరులో పొలం పనులే చేసుకుంటారండి. ఇంకేంటండి సంగతులు. సిటీ అయితే ఏదో ఒక పనికి వెళ్తా ఉంటారు కదా మాది పల్లెటూరు పల్లెటూరు అవునండి అవునండి చేసుకుంటే రూపాయి వచ్చేది పన్లు అది చేసుకుంటు. వండర్ పని నా చేసు కుంటారండి ఏదో ఒక పని ఏంటండి ఇంకా సంగతులు ఎలా ఎలా ఉన్నారు ఎలా అలా అవుతున్నాయి.
అన్ని బాగానే ఉన్నాయండి. బాగానే ఉందండి
మెడిసిన్స్ బాగా వాడండి బాగా బానే ఉంటంది అవునండి రేపు ఫంక్షన్ కి శారీ కొనుక్కుందాం అనుకుంటున్నానండి ఎలాంటి సారీ అయి అయితే బాగుంటుంద అంటారు కొంచెం ఏదైనా ఐడియా చెప్త వస్తారా మీరు
అకు సారి కొనుకండి
ఏ కలర్ ఉంటే బాగుడుది అంటారు నాకు
మీకా పింక్ అయితే బాగుంటందండి.
పింక్ లో కొనుక్కోమంటారా వర్క్ శారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నా అండి శారీస్. మొన్న పండకి కూడా శారీ తీసుకోలేదు నేను డ్రస్ తీసుకున్నాను డ్రస్ వేసుకున్నాను.
వసుకునేది ఎక్కువగా వ కుయ్య కండి కట్టేది
అవునండి
ఆ
సే వేసుకుంటామండి ఎక్కువగా పంజాబీ ట్రాసిన్నా మామూలుగా రొటిన్ గా ఇంట్లో ఉం అంటే చీరలు కట్టాం కదా తొందరగా డ్రస్సెస్ వేసుకోవాల్సి వస్తుంది చీర ఏదో ఒకళ ఫంక్షన్ కి పెళ్ళిళ్ళకి చీరలు కడితే బాగుంటుంది కదా అని ఏ చీర తీసుకోవాలో కూడా అర్థం కాబట్ లేదండి అసలు
రానీలే రోజుకు ఒక మోడల్ వస్తుంది గండి
ఉ మోడల్స్ మోడల్స్ వస్తున్నాయి
మ్ హు
సరేలేండి, ఉంటా మీరు రెస్ట్ డబ్బులు ఉంటే అన్నీ వస్తాయి సరేలేండి కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి బాయండి.
బాయ్ అండి